ఆ ఇంక అందుకని ఇంక అట్లా చెప్పేసినమ్మా ఇక ఆ టికెట్లు కూడా పోయి పోయి ఏ స్లీపర్ లో బుక్ చేస్తాడో ఏమో ఆ అడ్డమైన వాళ్లొచ్చి కూర్చుంటారు ఆ స్లీపర్ లో ఒకప్పట్లా కాదు
ఆ
ఆ నాకు తిండి లేకపోయినా ఒక గంట అటో ఇ ఉంటదుంటది అండి నిదర లేకపోతే మాత్రం మనిషిని కాదు కళ్ళు తిరగడం అట్ల అయితాయి ఆ తిండేముంది ఒక కూడ దొరక్కపొతే బుక్కెడ్ నీళ్లయినాదాగున్ తగాదె అమ్మో
వీళ్ళకి చాలా అసలు ఫస్ట్ వీళ్ళ నానమ్మ దగ్గర నుంచి వచ్చింది అక్క వీళ్ళ నానమ్మ అప్పట్లో ఇంటికి ఎవరన్నా వచ్చిన చుట్టాలకి ఏదన్నా పెట్టాలి ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చెయాలి అనేది ఉండదంట ఆ ఏంటి అయిపోంది ఏమో మన ఇంట్లోయి ఏం తినేస్తారో ఏం జెస్తారో అన్న ఇదిలో ఉండేదంట అసలు అలాగ ఎవ్వరికి ఏం పెట్టినిచ్చేది కాదంట వాళ్ళ కొడుకులు అలాగే తయారయ్యారు మామ ఇంకా కొంచెం మేలు ఇప్పట్లో
మీనా ఆ నా నాగశ్వరమావయ్య చాలా మారిండు మనిషి ఆయన ఇప్పుడు జనాలను చూసి యాడ నేర్చుకున్నానే స్టార్టింగ్ లో వచ్చిన కొ ఇలో వీళ్ళ ముగ్గురు అన్నదమ్ముల్ని చూసి నాకు షాకేసేది మళ్ళీ వీళ్ళ ముగ్గురు భార్యలు అంటే ఈమె సుబ్బులమ్మ అని సుబ్బులత్తయ్య ని చూసినావు కదా ఆవా మళ్ళీ ఇప్పుడు మీ అత్తయ్య
ఉ అయితే ఆమె చనిపోయినమ మాత్రం కాదు బాగా కలవరిచ్చేది అక్క అసలు మమ్మల్ని అయితే ఆ పెద్ద కోడలు మా నాగేంద్రబాబు అసలు పేరు స్పష్ట ఇష్టంగా ఎంత బాగా పిలిచేదో అసలు చనిపోయే రోజు కూడా క హాస్పిటల్ లో ఏ మైంంటికి త న హాస్పిటల్ లో ఎల్దాం అనుకున్నాం కూడా రోజు నా ఆహా నా నేను కడుపుతో ఉన్నా అనుకుంటా ఆమ ఇంతవరకు ఎవ్వరు కడుపుతో ఉన్న ఇప్పుడు నే నేను సెకండ్ ప్రెగ్నంట్ ఫస్ట్ ప్రెగ్నెన్స్ అప్పుడు రాలా నన్ను చూడ్డానికి ఆ ఈఎమ్ఐ శ్రావణి జ్యోతి ఎవ్వరు ప్రెగ్నెన్సీ ల ఇప్పుడు కూడా రాలా ఆమా పిల్లలు పుట్టినరోజులు ఫంక్షన్ లో కూడా దేనికి రాలా అసలు పక్కన ఊర్లో ఉండి కూడా కానీ నా లాస్ట్ చని పోయే ముందుగా పిల్లోడు కడుపులో ఉన్నాడు అప్పుడు వచ్చింది ఇలా ఈ రెండో నాకు రెండో ప్రెగ్నెన్సీ అప్
ఆ
తీసుకొచ్చింది షాక్ అసలు మేమందరం
ఆ
రీ హ మిగిలినోలందరిని కళ్ళతో చూసింది కదా వాన్ని కళ్తో చూడలేకపోయింది కద పాప వా పుట్టే టైం కి అమె పేయింది కదా ఆ పుట్టున్నాడు కాబట్ నెలలతో ఉండడం పాలు ఇచ్చి వచ్చా ఆమే నీ చూడ్డానికి కూడా
ఆ అవును చోలలో దూది పెట్టుకొని వచ్చావ్గా చినో అవును అవును
అన్న ఇంకా ఇంట్లో మనిషి కదా అక్కడ చూపు చూద్దాం పాపం కలవరిస్త ఉంటది ఎప్పుడు వచ్చినా అని ఇంకా పరిగెతుకోని వచ్చే ఐదు నిమిషాలు ఉ అ హాస్పిటల్ బెడ్ మీద కూడా ఆమా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నడు కూడా అమా అంతని పేరు పేరు అడిగిందంట అత్తయ్య వెళ్ళింది కదా అత్తయ్య నాగేంద్ర ఇద్దరు ఎల్లారు పెద్దోడ కార్ లేది మా కాడ లేదు పెద్ద కాడ లేదు సీజ ఏం చేస్తుంది అదేం చేస్తుంది ఇది అ అందరిని ప్రతి ఒక్కరిని పేరు పేరు అడిగిందంట ఆ అంతా బా మా మాట్లాడుంటారు బనే మాట్లాడే అంత ఉంది ఇంక రికవర్ అయిద్ది వచ్చిది ఇంటికి అనుకున్నాం తెల్లారే సరికీ తెలిసిపోయేలా అయింది
ఏం చేస్త
కానీ ఆమె ఉనుంటే సురేష్ పెళ్లి ఎంత ఆనంద పడేదో శిరీష పెళ్లి ఎంత ఆనంద పడేదో సురేష్ అంటే ప్రాణం ప్రాణం అంత సురేష్ దగ్ దగ్గరే ఉంది
వీళ్ళు సరే ఈయన ఈయన చెం చెయ్య సరైన మనిషి కాదులే
కా ఆపిల్ల శిరీష తెలు సా ఎంత ముందు జరిగింద అంత అసలు ఆ పిల్ల అన్ని రోజులుండి ఆహ్ పని చేసి లాస్ట్ క ఏ చేసింది.
అసలు ఆ పని చేసినాక కూడా ఆ పిల్లకి పెళ్ళైయిందంటే మాత్రం అది
అది అదృష్టం అసలు అదే కదా వాళ్ళమ్మ దీవెనలు నిజంగా ఆరు నెలలు లోపు చేస్తే అంట పెళ్ళి ఆడపిల్లకి ఆహ్ కన్నా అంటే ఏమంట క ఏమంటారు కన్యాదానం చేసిన ఫలితం తల్లికి ఉంటదంట. ఆహ్ ఎవ చేసినా కూడా ఆ ఫలితం తల్లికి ఉంటదంటా. ఉమ్
అబ్బా పిల్ల పిల్ల కదా అమ్మా
ఉమ్
జాగ్రత్త లేదు అసలు నేను పెట్టిన బెదిరికి అప్పటి నుంచి ఇప్పుడు ఫుల్ జాగ్రత్తగా ఉంటుంది లెగ
ఊ
ఉంగర
ఉ అదే కదా పోయిందని ఆ రోజంత గందరగోళం అసలు
ఆహా అయితే ఏం చేసిందంటే ఆహా అసలు ఏం జరిగిందో చెప్ప తిను ను షాక్ అయితావ్ మో బ్యూటీ ను వాళ్ళుొచ్చారు. బ్యూటిషర్ వాళ్ళు వచ్చారు ఏవో వాళ్ళు పొద్దున స్నానం చేసి పెళ్ళ కూతురుని చేసినాం కదా పొద్దునా పు పుట్టకాడికి పోయింది పాలు ఇగ అంత అయిపోయింది పొదున స్నాన చేసి కాబట్టి మీకు ఇష్టంమయితే స్నానం చెయండి లేదు ఏం అవసరం లేదు నేన్ ఫ్రెష్ అయిపోతా పొద్దునుచ్చి నేను ఏమి బాత్రూమ్ గిత్రూమ్ వెళ్ళలేదు అని కుంటే స్నానం చేసి వచ్చేసి న్ అన్నారు అది కాళ్లు చేతులు కడుకొని వచ్చేయండి అన్నారు. అయితే పిల్లనే బా బాత్రూమ్ ఏమి వెళ్ళలేదు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేస్త త ఆహ్ నాకు డరెక్ట్ రెడ చేయండి అన్నారు ఇంకా అవనా ఎంది నేను ఉండి పిల్ల ఎందుకైన మంచిది ఒక చమ్ము నీళ్ళు పోసుకని రాపో అన్నా అయితే స్థానం చేసి వచ్చినాక చేతికున్న ఆ చేసి వచ్చినాక కా ఆ పిల్లొచే లోపు నేను చిట్టికీ లంగావని కట్టిన చిట్టిని తయారు చేసిన ఏమేం కూర్చున్నా ఎవరెవరు ఉన్నారూ అడా శ్రీలక్ష్మి వాళ్ళ ఆడబిడ్డ ఆ చిట్ టి నేను ఇంకెవరో ఒక అమ్మాయి ఇద్దరు బ్యూటీషియస్ సున్నారు పిల్ల ఏం చేసింది ఉంగరం తీసుకొచ్చి ఆ మంచం కాడ ఇట్లా ఉంది కదా ఏమైనా పెట్టుకోవడానికి వస్తువులు
ఆ
ఆడబేట్టింది ఉంగరం ఆర పెట్టిండుంగరం నేను ముఖం కడుక్కకోవడానికి నేను వెళ్దాం అనుకున్నా ఇగ నేను కూడా రెడీ కావాలి కదాని ఉంగరం ఆడుంది ఈ పిల్లని చూస్తే ఉంగరం సంగతి మర్చిపోయింది ఇంక మంచిగా వాళ్ళతోటి మేకప్ వే ఉంటంది ఆ జట్ అది జడలు ఇంగ ఆయనీ చూపు రె
అసలు తీయాల్సిన అవసరం ఏముంది ఏ కొంచెం జాగ్రత్త జారకుండా పెట్ట టుకని చిన్నగా ఎకువ సబ్బు రుద్దుకుండా నార్మల్గ గబగబ రెండు చెంబులు పోసుకొనోచే దానికి కీ అసలు తీసి పక్కన పెట్టి అది మనీ ఇల్లు గూడా కాదుగా ఎంత మంది ఎవట్లాంటి మనుషులు ఉంటారో ఎవరు ఉంటారో మనకు తెలీయదుగా నేనొల్నే
లేదు యాభై అరవై మంది నీ పెళ్ళికి ఇంటికి వచ్చింటురూ నువ్వేం చేసినావ్ ఉంగర వాడబెట్టి ట్టినావ్ అంతకు ముందు రోజు కూడా ఉంగరం అంటే కిచెన్ లో గ్లాసుల కాడ పెట్టి సురష్ గాన్నీ అది ఇప్పుడు ఆ పిల్ల ఉండే కద సాకలామా దాని పేరు ఉండే దొర్సాని అలిద్దార్ ఆ చ్చు చోపించిండి వాళ్ళిద్దరితో ఉంగరం దొరకలేదని ఫైనల్ గా మళ్ళీ దీనికి అకే గుర్తొచ్చి ఆ అన్నయ నేన్ సురేష్ అన్నయ అక్కడ ఉందిలే అని చెప్పింది వ సురేష్గఢ మస్త్ బాధపడుతే భయపడుతే నాకు ఆ రోజు పోయిన రోజు ముందు రోజు విందు ఇది మళ్ళీ అదే తప్పు చేసింది దీన్ని చిన్న ఏడిపియవద్ద అని చెప్పి ఉంగరం తీసుకు కాన్ నేను నా జాకెట్ లో పెట్టుకున్నా పెట్టుకొని ఆ పెట్టుకు కున్నా పెట్టుకున్నాక ఇక రే రెడీ అవుతున్నంత సేపు నేను కూడా ఏం తెలినట్టు నే ఉన్నా రెడీ చేసిరు ప అది నడుముకు వాడిబియ్యం కట్టిరు ఆ మీ అమ్మాకు దండం పెట్ కొన్ని మీ అమ్మ దగ్గర తమ్ముబలామ్ పెట్టినాడు కదుల్ అని చెప్పిన వాళ్ళ ముదగ తాములం మేట పోయి మొం తూ కింది శ్రీలక్ష్మి ఎతికింది మన చు లందరుఎతికిర్రు మంచి చాలుగ అ ఇచ్చిరుదు పట్లు దిండ్లు పల్ల సూట్కేసు ఇళ్ళ పిల్లి ఎక్కడెక్కడ అనుమానం వచ్చిన కళ్ళ ఎతి కిరు ఉంగరం దొరకలా ఇంగా నా బట్ అలు కూడా చదువుకో అమ్మ అమ్మాయితో పడును వెళ్దువు అన్నది మీ బక మాకేమో ఇడ మాఅత్త పరిస్థితిబాలే ఇంకా అటు ఇటు ఆలోచిస్తున్న ఫైనల్ గా ఏం ఉంటే సరే పోయిరాపో అన్నడి శిర్చ కూడా రాబోద్ నాకు ఎవరు లేరు ఒక్క వాళ్ళ రావ ని ఏడ్చింది సరే వస్తా పా ఆయన నీకు నకు నతో పనంది నాకు పద వస్తలే అన్న అన్నా ఇక అన్న తర్వాత ఇ పోయినావ నైట్ పడుకు నాము ఆ తెల్లారుజామున తం టైంకి
అప్పుడు కూడా గుత్తురాల చూడు
అప్పటికి గూడా గు గుర్తు ఆహా అప్పటికి కూడా కనీసం ఉంగరం యేడబెట్టింది గుర్తులేదు దానికి ఏమంటుంది నేనన్నా గదా మూడ్ నాలుగు సార్లు హెచ్చరించిన కాదమ్మాయ్ మీ ఇప్పుడు మీ ఆయన అయితే ఏం చెప్తావ్ నిశ్చితార్థం ఉంగరం మీ అత్త అడిగితే ఏం చెప్ తావ్ అంటే ఉంగరాలు నిశ్చితార్థం ఫో ఫొటోస్ ఉన్నాయ వదినా అందులో నుంచి తీసి నేను చేపించుకుంటా నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్ తుంది అయితే వస్తువు పోగొట్టుకోవడం నీ ఇష్ ఇష్టమే డబ్బులు ఉన్నాయని చేయించుకోవడం నీ ఇష్ ఇష్టమేనా అది బాధ్యత ఎట్లా అవుతుది నీ పొరపాటు లేకుండా
అది చిన్న వస్తువు ఉంగరం కాబట్టి ఉంగరం డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కాటి చేర్చుకోగలిగావు అదే ఏ నెక్లేస్సో హారమొ
ఆ పెద్ద వస్తువు అయితే లక్ష లక్ష యాన్నించి తెస్తావు అయినా అసలు ఆలోచన తప్పు కదా ఫస్ స్ట్ ఆమెకు తెలవకుండ పో తే ఓకే కానీ నువ్వు తెలిసి పోగొట్టుకొని అంత పొగరుగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను చేపిచ్చుకుంటా వదిన అని చెప్ తున్నావ్ అది అదే ఒ ఒకవేలా ఇప్పుడు మనలాగ నే డబ్బులు ఉండవమ్మా ఇద్దరు ఇప్పుడు నేను కూడా హౌస్ వైఫ్ న్నాయి అన్ని డబ్బులు నా దగ్గర ఉండవు నీ అలాంటి ఒక సిచువేషన్ వస్ అది అప్పుడు ఆ రోజు ఏం చేస్తావ్ జాగ్రత్త లేపోతే ఈరోజు ఉన్నాయి అని ఒళ్ళు బలుపుతో చేపిచ్చుకుంటా అంటున్నావ్ లేకపోతే ఇంగేం చేసినా మొత్తం చీర కట్టినా అంత కట్టినా ఇంకా రత్తానికి పోయి కూర్చోబెట్టే ముందలా ఒక్క నిమిషం ఇటు తిరుగన్నా తిరిగినాంకా ఇంగో ని ఉంగరం అని ఇచ్చిన ఇయగానే వదిన నీ దగ్గర ఉందా ఉంగరం అంటుంది
హ్మ్
ఏళ్ దగ్గర్నుంచి నువ్ నిదర వోతుంటే తీష్ సి దాపెట్నా స్తాన స్థానానికి వెళ్ల్ చ్చిందానివి చేతులు కూడా తుడుచుకోవడానికి గూడా నీకు ఉంగరం తీష్ పక్కన పెట్టాలా చేతికి ఉంగరం ఉంటే టవల్ తో తుడుసుకుంటే నీళ్ళు టవల్ పీల్చదా ఆ తీసిన తర్వాత కూడా నీ కు ఇరువై ఇప్పుడు ఇప్పుడు ఎన్ని గంటలు రాత్రి నీ పెళ్ళి అయిపోయినకాన్ పన్నెండు ఇప్పుడు టైం ఎంత అయితుంది ఏడైతుంది. ఏడు గంటల నుంచి నీ కనీసం ఉంగరం ఎక్కడ పెట్టినవ్ నీకు గుర్తులేదు అంత మంది ఎతికిర్రు భయం లేదు దీకా కొత్తగా పెళ్లైంది భర్త ఈ అమ్మాయిది బాధ్యత లేదు అమ్మాయి అనుకు కుంటడేమో అన్న భయం లేదు అత్తగారు జాగ్ర త్త లేదని అంటదేమో అన్న భయం లేదు చేపిచ్చుకుంటా అంటున్నావు నీ దగ్గర అంటే నీ కాడ డబ్బు ఉందన్న ధీమానా లేకపోతే డబ్బు ఉందన్న పొగరా ఇట్లా ఎన్ని వస్తువులు చేయించుకుందాం అనుకుంటున్నాం ఇది కాదు ఇన్ని రోజులు ఇంటికి బిడ్డ వి ఇప్పుడు ఒక ఇంటికి కోడలివి ఆవగింజంత వస్తువు కూడా నీ బాధ్యత అవుతది ఇంకోసారి ఇట్లా చేసుకోకు అసలుకి చిట్టి కూడా నీలాగా ఆలోచించదు అసలు నీ ఆలోచన చూస్తే నాకు ఎంత కంపరంగా ఉందో అని జెప్పి పెట్టినా ఏలికి
మ్మ్
థ్యాంక్స్ వదిన థ్యాంక్స్ కాదు మంచిదాన్ని కాబట్టి ఈ లెస్సన్ నువ్వు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని తిరిగిచ్చినా మీరు మర్చిపోయిర్రు నా త్త నాదా నాలాంటి దాన్ చైతు నాలాంటిదాన్ని ప్లేస్ లో ఇంకొకుతుంటే అది శుభ్రంగా ఏసు కోన్ పోతే నీకు తిక్క అప్పుడు బాగా కుదిరేది అని జెప్పిన వాళ్ళ ఇంటికి ఇప్పుడు పోయినా నాకు బంగారం దొరు తది శ్రీజా తెల్సా క కరీం ఆ కరీంనగరు పద్మ ఉం టది ఆ వాళ్ళు ఇ ఇడ్లీ వ్యాపారము అప్పట్లో హోటల్ టిఫిన్ బండుం మాట అయితే అది ఎప్పుడంటే జ్యోతి పెళ్లప్పుడు పొద్దున్నే లేశ్నా ఈ యమ్ నాకెప్పుడు నా అరిచేతులు చూసుకొని శ్లోకం చదుకోవడం అలవాటు కరాగ్రే వస్ శతే లక్ష్మీ తర మూలే సరస్వతనే అ ఆ ఆ క అది అనుకోని ఇట్లా కళ్ళు తెరవగానే శాప మీద చేయనం అ ఆ సాప మీద చేయను ఇంగ సైలేన్ ఆ